ఓ
హలో ఎలా ఉన్నారండి మీరు
నేను బావున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బావున్నాను ఏం చేస్త్ ఏం లేదండి ఇప్పుడే తినేసొచ్చి అలా కూర్చున్నాను మీరు
అంతే అండి నేను కూడా ఈ మధ్య ఇక్కడ చూసినా కొత్త కొత్త మార్పులు కనిపిస్తున్నాయి కదా
అవునండి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా మార్పులు కన్పిస్తున్నాయి అదీ కాక చాలా వేగంగా జరిగిపోతున్నాయి
అవునండి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లో పోలిస్తే ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది
అవునండి నిజమే రవాణా సౌకర్యాలు కానీ ఆ కమ్యూనికేషన్ సేవలు అన్నీ అభివృద్ధి చెందాయి మీరేం అంటారు
అవునండి ముందు ఒక పని కోసం చాలా చోట్ల తిరగాల్సి వచ్చేది
అవునండి కానీ ఇప్పుడు చాలా పనులు ఒకే చోట పూర్తి అవుతున్నాయి అది అది చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది మన గవర్నమెంట్ కానీ
అవునవును కొన్ని సేవలు అయితే పూర్తిగా ఆన్లైన్ లోనే అందుబాటులో ఉన్నాయి మనం ఎక్ క్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు
అవునండి అది చాలా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది మరియు మనకి తిరగాల్సిన అవసరం ఉండదు మనం ఆ ఖర్చులు కూడా మనం అంటే ఖర్చులు పెట్ ట్టుకోవాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా సమయాన్ని బాగా ఆదా చేస్తుంది
అవునవును సమయం విలువ ఇప్పుడు మరింత పెరిగిపోతుందేమో అని అనిపిస్తుంది.
అవునండి అది చాలా నిజం ప్రతి ఒక్కరు వేగంగా పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు.
అందుకే ఈ కొత్త పద్ధతులు కొత్త వ్యవచ్చలన్నీ వస్తున్నాయి
అవునండి ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు రావడం సహజం.
అవునండి నగరాల్లో ట్రాఫిక్ కూడా ఒక పెద్ద అంశగా మారింది
అవునండి వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగింది కదా ఎక్కడ చూడు అంటే వాహనాలే నడిచి వెళ్లే మానవుడే లేడు ఈ కాలంలో
అవునండి కొన్నిసార్లు చిన్న దూరం వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది ఈ ట్రాఫిక్ వల్ల
అవునండి అందుకే చాలా చోట్ల ప్రజా ప్రజా రవాణాను మెరుగుపరుస్తున్నారు.
అది చాలా మంచి విషయం
అవునండి ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తే ట్రాఫిక్ కూడా తగ్గవచ్చు
అవునవును పర్యావరణ పరంగా కూడా అది చాలా మంచిదండి
అవునండి అది చాలా నిజం
పర్యావరణం గురించి మాట్లాడితే చెట్ల ప్రాముఖ్యత ఇప్పుడు ఎక్కువగా చర్చకు ఒస్తుంది
అవునండి చాలా నగరాల్లో పచ్చదనం తగ్గిపోతుందనే ఆందోళన ఉంది
అవునండి అందుకే చాలా చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లేకపోతే ఈ మనకు ఈ ఆక్సిజన్ కానీ రావడం ఇ ఇప్పుడు మనం నీరుని ఎలా అయితే కొంటున్నామో ఆక్సీజన్ ని కూడా అలాగే కొనే రోజులు ఒస్తాయి.
ఏమో అండి అది కూడా నిజమవ్వచ్చేమో భవిష్యత్తులో అవి నిరంతరంగా కొనసాగితే ఆ మంచి ఫలతాలు కనిపిస్తాయి చెట్లు నాటడం కానీ అలాంటివి
అవునవును ప్రకృతీ సమతుల్యత చాలా ముఖ్యమండి
అవునండి అది మనందరి బాధ్యత కూడా
అవును ప్రస్తుతం సాంకేతికత కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందండి
అవునండి ప్రతి రంగంలో దాని ప్రభావం కనిపిస్తోంది.
ఆ విద్య కాని వైద్యం వ్యవసాయం ఇలా ప్ర తి ఒక్కటి మారుతున్నాయండి
అవునండి కొత్త ఆవిష్కరణలు ఎన్నో అవకాశాలు తీసుకొస్తున్నాయి
అవునండి అదే సమయంలో కొత్త సవాళ్ళు గూడా వస్తున్నాయి చాలా వరకు
అవునండి ప్రతి మార్పుకి అనుకూలత ప్రతికూలత రెండు ఉంటాయి కదా
అవునవునండి అది ముమ్మాటికి నిజం వాటికి సమతుల్యంగా ఉపయోగించడం చాలా ముఖ్యం
అవునండి వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి
అవును ప్రస్తుతం ప్రజలు సమాచారం పొందే విధానం కూడా చాలా వరకు మారిపోయిందండి.
అవునండి కొన్ని క్షణాల్లో ప్రపంచంలోని వార్తలు తెలుసుకోవచ్చు ముందు కాలంలో అయితే ఎప్పుడో లె ఎప్పుడో పత్రం రా ఆ పత్రం రాసి పంపిస్తే ఎప్పుడో విషయాలు తెలిసేవి కానీ ఇది ఇప్పుడు చాలా మారిపోయింది
అవునండి ఇది చాలా వరకు పెద్ద మార్పు
అవునండి సమాచార ప్రాప్తి చాలా సులభమయింది అది చాలా ఒక ఒక ఒక వంతుకు అది చాలా మంచి విషయం అండి
అవును మనం ఇక్కడుండి కూడా లోకం అంతా ఏం జరుగుతుందనీ వెంటనే తెలుసుకోవచ్చు
అవునండి సమాచారాన్ని కూడా గుర్తించడం చాలా ముఖ్యం
అవును ఖచ్చితంగా ప్రతి సమాచారాన్ని పరిశీలించాలి
అవునండి ఇప్పుడు చాలా సంస్థలు కూడా డిజిటల్ విధానాలు వి విధానాలను అనుభవిస్తున్నాయి కదా
అవునండి అవి చాలా అవలంబిస్తున్నాయి దాని వల్ల పనితీరు గూడ మెరుగుపడుతుంది
అవునండి కొన్ని ప్రక్రియలు పూర్తిగా ఆటోమేటిక్ అవుతున్నాయి అది చాలా పనిని ఇంకా సులభం చేస్తుంది
అవును అవి సమయాన్ని మరియు వనరులను కూడా ఆదా చేస్తున్నాయి
అవునండి ప్రపంచం మరింత అను ఆ అనుసంధానం అవుతుంది అది చాలా మంచి విషయం
అవునవును దూరాలు తగ్గినట్టే అనిపిస్తుంది కాని పెరుగుతున్నట్టు గూడ అనిపిస్తుందండి ఒక్కొక్కసారి
అవునండి ఒకప్పుడు చాలా కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సాధారియ స సాధారం అవుతున్నాయి మీరేమంటారు
అవును అదే అభివృద్ధి ప్రభావం అండి
అవునండి విద్యారంగంలో కూడ మార్పులు కనిపిస్తున్నాయి కదా
అవును నేర్చుకునే అవకాశాలు చాలా వరకు విస్తరించాయి
అవునండి ఇప్పుడు వివిధ రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి కదా
అవును ఆ విజ్ఞానాన్ని అందరికి చేరువ చేస్తున్నాయండి
అవును భవిష్యత్తులో ఇంకా ఎన్నో మార్పులు రావచ్చు
ఖచ్చితంగా కొత్త ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి
అవునండి ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్ది అవసరాలు కూడా పెరుగుతున్నాయి
అవునండి అందుకే సమర్థవంతమైన పరిష్కరాలు చాలా వరకు మనకు అవసరం ఏది చేయ్యాలన్నా కూడా ఆచితూచి అడుగేయాలి
అవునండి నీ నీటి నిర్వహన కూడా ఒక ముఖ్యమైన అంశం
అవునవును నీటి సంరక్షణ పై మనకు చాలా అవగాహన పెరగాలండి
అవునండి వనరులను చాలా జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం
అవును భవిష్యత్తు తరాలకు కూడా అవి అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనం ఇలా వా టిని ఉపయోగించి వాటిని వేస్ట్ చేస్తా ఉంటే మన భవిష్య త్తు తరాలకి ఏమీ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పాలు అవల్సివస్తుంది
అవునండి ప్రజలలో బాధ్యతా యతమైన ఆలోచన పెరగడం కూడా మంచి విషయం
అవును చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇవ్వగలవండి అంటే ఇప్పటి నుంచి ఎక్కువా నీరుని వేస్ట్ చేయకుండా ఆదా చేయడం కానీ చెట్లను పెంచడం కానీ ఈ చిన్న చిన్న మార్పులే మన భవిష్యత్ కొత్త తరాలకి మనం ఇచ్చే గిఫ్ట్ లాగా
అవునండి సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది అందరూ సమానంగా పాల్గొనాలి అందరూ వారు అది వాళ్ళీ బాధ్యతగా భావించాలి
అవునండి అది మాత్రం ఖచ్చితమంటే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్పి ఉంటే ఇప్పుడు మనం చెయకపోతే మన భవిష్యత్ తరాల వాళ్ళే కదా ఇబ్బంది పడతారు మన పిల్లలు వాళ్ళ పిల్లలే కదా ఇబ్బంది పడుతారు అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మన కేమవుతుందిలే అని అనుకోకూడదు
అవునండి మార్పులు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి వాటిని మనం వాటికి అనుగుణంగా మనం కూడా మనం మారాలి
అవునండి మనం ఖచ్చితంగా మారాలి ఎందుకంటే మనం ఇలా ఉండే వాళ్ళం అలా ఉండే వాళ్ళం అని మనం అనుకోకూడదు ఇప్పుడు ఇప్పటి లోకానికి మనం ఎప్పుడు ఎలా ఉండానో అలా ఉంటానే మనకు కూడా మంచిది సమాజానికి కూడా మంచిది వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగడం చాలా ముఖ్యం
అవునండి అదే పురోగతికి దారితీస్తుంది అభివృద్ధికి కూడా దారితీస్తుంది
అవునండి అది చాలా వరకు ముఖ్యం ఎందుకంటే మార్పు అనేది మన నుంచి మొదలైతేనే కదా వేరే వాళ్ళు మనం చెప్పినా వింటారు ఫస్ట్ మనమే మొదలు పెట్టకుండా మారండి అంటే వాళ్ళు కూడా ఎందుకు మారుతారు చెప్పండి
అవునండి
అయినా ఇప్పుడు ఈ పిల్లలు కి మనం చెప్తే ఎందుకు చెయ్యాలి అనే ఒక ఇదిలా ఉండిపోయారు ఇప్పటి పిల్లలు వాళ్ళకి కూడా ఆ మైండ్ సెట్ని మనము పెంచకూడదు
అవునండి చాలా వరకు పిల్లలు ఇప్పుడు అలానే ఆ అలానే ప్రవర్తిస్తున్నారు సరే ఈ అంశాలపై చర్చ అలా ఆసక్తికరంగా ఉంది ఆ అవును వివిధ కోణాల్లో ఆలోచించే అవకాశం లభించింది
అవునండి ఇప్పుడు మనం ఎ ఎన్ని కోణాల్లో ఆలోచించి ఎన్ని రకాలుగా దీన్ని ఆలోచించి ఎన్ని రక మనమే మనకే ఎన్ని ఐడియాస్ వచ్చాయి ఇప్పుడు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి అలా మనం ఆలోచించే కొద్దీ ఈ సొసైటీ చాలా మారుతూనే ఉంటుందండి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ అభివృద్ధి ఎప్పుడు మంచికే ఉండాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి
అవునండి మనమే కాకుండా మన తోటి వాళ్ళను కూడా అభివృద్ధిలో పాల్గొనేలాగా ప్రోత్సహించాలి అది మనకే కాకుండా పక్కని వారికి కూడా మనం నేర్పించాలి వా వారిలో కూడా మార్పు తేవాలి
అవును మనం చేయాలి ఒక పది మందితో మనం చేపించాలి
అవునండి ఇంకేంటి మన భవిష్యత్తు భవిష్యత్తులో పిల్లలక్కూడా ఇలా చేయాలి అని మనం క్రమశిక్షణగా పెంచి వారికి కూడా చెప్పాలి
అవునండి ఇలాంటి చర్చలు కానీ కొత్త విషయాలను గానీ అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడతాయండి మనం ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించాలి
అవునండి సరే మళ్ళీ ఇంకో సందర్భంలో మరో అంశంపై మాట్లాడుకుందాం
సరే అండి తప్పకుండా మంచి రోజు చూసుకొని మళ్ళీ మాట్లాడుకుదం
ధన్యవాదాలు